హలో హాయ్ హలో హాయ్ అండి
హలో
హలో హలో
హాయ్ అండి
హాయ్ ఏం చేస్తున్నరండి
ఏం చేస్తున్నారండి
మ్ హు మీరు ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేస్ కుంటరండి
ఏ అంటే ఫెస్టివల్స్ కొన్ని ఫెస్టివల్స్ కి టెంపుల్స్ కెళ్తాము కొన్ని ఫెస్టివల్స్ కి ఆ ఇంట్లోనే జరుపుకుంటాము, కొన్ని ఫెస్టివల్స్ ఇంకా బంధువులతో కలిసి జరుపు కుంటాము అలా
మ్ బతుకమ్మ ఫెస్ట్ ళ్ళ ఎలా జరుపుకుంటారు
ఆ బతుకమ్మ ఫెస్టివల్ అప్పుడు మేము ఇక్కడ మా ఊర్లో దుర్గామాత పెడతామండి
మ్
దుర్గామాత పెట్టి నైన్ డేస్ పూజలు న ప్రసాదాలు ఆటలు పాటలు గేమ్స్ అన్ని ఉంటాయండి బతుకమ్మ నాకు ఇష్టమైన ఫెస్టివల్ బతుకమ్మని అండి విజయదశమి అ
మీ బతుకమ్మ ఇట్లా పేరవడం ఇలా అ మీక ఎలా అమేర చడం
ఎవ్రీడే ఇంకా పని అయిపోయిన తర్వాత అద అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అదొ ఒక డిమోషనల్ ఫీలింగ్ వచ్చి ఆ చేయాలి అని అనిపిస్తుందండి
హ మీ దగ్గర బతుకమ్మ సెలబ్రేషన్ ఎలా ఉంటుంది
చెప్పాను కదండి బతుకమ్మ పెడతారు అంటే దుర్గామాత తొమి రో పెట్టి ఆ పూజలు పురస్క కారాలు పూ అంటే మళ్ళీ ఆ హోమాలు అన్నీ చేస్తాం ఇక్కడ
ఊ
అలా జరుపుకుంటామండి మీ మీ సైడలా జరుపు కుంటారు
మా సైడు బతుకమ్మ అంటే ఇట్లా సెలబ్రేషన్ ఈ తెలంగాణ వచ్చినాకంచి సెలబ్రేషన్ బాగా చేస్తున్నారు
యా మేము కూడా అంతే అండి
చేలు కాబటి
అవునవును
ఈ బతుకమ్మలో ఈ తంగేడి పువ్వు అన్నీ మస్ట్ అండ్ షుడ్
అవునండి కానీ మా సైడ్ ఎక్కువ దొరక
ఆ ఇప్పుడు దొరకట్లేవు గాని తంగేడి పూలు గునుగు పూలకి అవి కలర్స్ ఏయడం
మీ దగ్గర చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి
అవునా ఇప్పుడు ఓకే నండి
ఇప్పుడు ఓకే అండి
ఆ ఈ తంగేడి పూవ్లు గునుగు పూవలకి కలర్స్ ఏయడం ఇవి పెరుపేరు గుణవా అండి ఇప్పుడు వైట్ పూలకి కలర్స్ తీసి పెడతాము
ఆ
ఇలా కట్టలు గట్ట అమ్ముతారు కదా బయట
ఆ ఓకే ఓకే ఐడియా ఉంది
వాటిని గునుగుప్పులు అంటారు
అవునండీ
బతుకమ్మ హైట్ రావాలంటే అవి పెడితే హైట్ వస్తుంది
అవునా అంటే చేస్తాము గాని ఇక్కడ మా ఇంట్లో ఆ పక్కి ఇంట్లో దొరికే పూలే ఎక్కువ యూస్ చేస్తాము సో నాకంత ఐడియా లేదు హలో
హ హ
పూలు మాత్రం ఎక్కడన్నా దొరికితే మస్ట్ అండ్ షుడ్ గా పెడతాం బతుకమ్మలో
ఆ
మీ ఫేవరెట్ ఏంటి ఫెస్టివల్
మా ఫేవరెట్ కూడా బతుకమ్మే ఇప్పు ఇప్పుడు ఆడపడుచుల కంటే ఇష్టం బతుకమ్మే
యా అవునండి
ఎంగిలి పూల బతుకమ్మ అని సెకండ్ రోజు డేకో స్పెషల్ ఉంటుంది ఇక
అవునవును
అలా చేయడం లాస్ట్ రోజు సదుల బతుకమ్మ గౌరమ్మను ప్రిపేర్ చేయడం ఉపవాసం ఈ ప్రసాదాలు ఇవన్నీ ప్రిపేర్ చేయడం చాలా మంచిగ అనిపిస్తుంది
అవును
బతుకమ్మందు ఇప్పుడు మన స్టేట్ పడుగ కాబట్టి అది గ్రాండ్ గా తీసుకు కళ్తాను డీజెల్ పెట్టి ఎ మంది లేడి డీస్ ఫ్రీడమ్ ఉండదు కాకుంటే ఫెస్టివల్స్ అప్పుడు అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు స
అవునవును
డ్యాన్స్లు వేయడం కానీ అట్లా అట్లా పండ పండగ పేరుతో కొంచెం ఎంజాయ్ చేస్తారు చాలా మంది
నిజమై
అవు బతుకమ్మ నీళ్ళలు వదిల్లాక గోరమ్మను తీసుకొని మనం మంగళసూత్రాలకి పెట్టుకోవడం
అంటే మా సైడ్ ఇలా ఏం తెలీదు మాకు అంటే మా సైడ్ ఇలా చేయరలే గాని దుఖం పెట్టిన తర్వాత ఎవ్రీ డే ఒక చిన్న బతుకమ్మ పేర్చి
స్ సబ్దుల బతుకమ్మ రోజు నిం చెప్ప
అవునాఐదు అతే మా సైడ్ ఏంటంటే ఇప్పుడు చేనకెళ్ళలి పంళక వెళ్ళి ఆడవాళ్ళు అందరు అలసిపోయి ఉంటారు కాబట్టి అంటే ఎవరి ఒకరు చేసుకొని వస్తారు దేవులు పెట్టుకున్నాం కాబట్టి
అ
అ అలా చేసుకొని వచ్చు వచ్చి మా ఎవ్రీడే ఆ అంటే అలంకారాలు ఉంటాయి కదా అమ్మవారికి అంటే అవతారాలు అవతారాన్ని అవతారాన్ని బట్టి అలాగ కరణ చేయడం అనా అది ఈ రోజు ఆ రోజు ప్రసాదాలు నైవేద్యాలు అంటే ఈ రోజు ఒక ప్రసాద అన్నపూర్ణాదేవి అప్పుడు
ఆ
మంచ కిర పొంగలి పులిహోర ఇలా ఇష్టమైనవి ఉంటాయి కదండీ దేవతకి
ఆ
సో ఇలా రకరకాలు పెడతా ఉంటాం
ఆహా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది విజయదశమిగా
అవునండి
ఇంగ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంండి
ఉగాది ఎక్కడికన్న టెంపుల్ క వెళ్తామ అండి
పచ్చడి వేయడం ఏమైనా ఐడియా ఉందా పచ్చడి ఉగాది పచ్చడి
ఉగాది పచ్చడి
చెడ రుచులు అని చెప్పాలా మీకు
చెప్పండి అంటే గుర్తుంది కానీ మర్చిపోయానండి ఆ అవును
ఒక కుండ తీసుకొని ఆ చింత పండు బెల్లం వేప పువ్వు ఆ
అంతేనా ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంత గుర్తున్నాయి ఆరా
షడూచలోనే అది దానికి సైంటిఫిక్ రీజన్ ఉంది లేగాని
చెప్పండి మీకు తెలిస్తే చెప్పండి
ఆహా ఇది చేయడం వరకే తెలుసు అది చెడ్ రుచులను స్వీకరించడం మనకి ఒక్కొక్క రుచిని ఒక్కొక్క స్వభావంతో వ్యక్తపరుస్తారు అన్నట్టు మనకు వచ్చే క చాలు సూ సుఖాలు దుఃఖాలని ఎదురు ఎదురు దెబ్బల్ని అన్నిటిని అధిగమించి ముందుకు సాగే సాగే విధానం అనేే అట్లా
మీరెలా చేస్తారంండి ఉగాది పచ్చడి
ఉగాది పచ్చడి అంతే కొత్త కుండ ఫస్ట్ కుమ్మారి వాళ్ళు కొత్త కుండఇస్తారు
అవునా మేమైతే స్టీల్ గిన్నె నూనె
ఆ మాది విలేజ్ కదా
మాదిగూడ విలేజే
అవునా ఇప్పుడు కుమ్మరి వాళ్ళు అంతరించిపోతారు కుండలకు వయ్యేట్ కా వచ్చి ఆ ఏదో మారుమూల గ్రామాలలో ఉన్నారు చేస్తున్నారు
అవునండి
ఆ వాళ్ళు ఇస్తారు కొత్త కుండలు ఇచ్చి అందులో ఇవని ప్రిపేర్ చేసుకోవాలి మనం ఉగాది పచ్చడి మళ్లీ వాళ్ళ మామూలు మళ్ళీ ఈవినింగ్ వస్తారు వాళ్ళకి బచ్చాలు
ఇప్పుడు కొత్తది కాకుండా స్టీల్ గిన్నెలో అయినా ప్రిపేర్ చేసుకుండా ఏమనా అందరు ఇలానే చేసుకుంటున్నారు కదా
ఉ
అంటే ఓకే ఓకే అసలు చేయాల్సిన ప్రాసెస్ తలానా
ఉమ్
అసలు చేయాల్సిన ప్రాసెస్ మీరు చెప్పినట్టు
ఆ
ఉమ్
కానీ ఇప్పుడు దొరకట్లేవ్వు కాబట్టిగా స్టీల్ సర్వలలా స్టీల్ పాత్రలల్ల చేసుకుంటున్నం
అవును కదా
ఇంకా మీ సైడ్ ఇది ఎలా సెలబ్రేట్ చేస్తారు ఇది శ్రీరామనవమి
మాకు ఇక్కడ మా ఊర్లోనే టెంపుల్ ఉంది
ఉం
ఆ టెంపుల్లో ఆ రోజు శ్రీ రాముడిదే శ్రీరాముల వారి గుడే మాది సో కాబట్టి ఆ రోజు పెళ్ళింటారు కదా
ఉం
సో అలా జప్పుకుంటాము ఆ అ సీ తరాములా ఆ ఇలా వివాహం జరిపించి మధ్యాహ్నం పులిహోర మళ్ళి ఏదో పానకం ఉంటదండి
ఆ అ అ బెల్లం చాక్
యా అంటే నేను టేస్ట్ చేసి మా బానేఉంది గాని నాకె దేంతో చేస్తారో తెలియదు అది
ఆ బెల్లం వాటర్ అం తేదు
అందులో ఇంకేదో టేస్ట్ వచ్చింది సోంపు సోంప్పో ఏదో వేసారు
ఆహా అంటే ఒక్కొక్క ప్లేస్ని బట్టి కొంచెం ఇంగ్రీడియ చేంజ్ చేస్తారుగా మా సైడ్ అయితే ఓన్లీ బెల్లంతో వా అండరి వాటి అవే రసము పులిహోర
అవునండి
ఆ రాములవారి కళ్యానం అయి పోయినంక మా ఇప్పుడు ఈ మధ్యకాలంలో అన్నదాన వాళ్ కూడా చేస్తున్నారు
అవునవును ఇప్పుడు మా ఏమనన్నా ఫండ్స్ ముందుకొచ్చి ఆ ఇలా అన్నదానం పెడితే ాంటే అన్నదానం పెడతారు లేకపోతే ఇకా మామలుగా రైస్ తెచ్చి పులియర వండి పూజ అయిపోయిన తర్వాత పెళ్ళ అయిపోయిన వివాహం అయిపోయిన తర్వాత
హమ్
పానుకమ్ము పులిహోరా పెట్టేసి తినేసి వచ్చేస్తాము
ఆహ
మళ్ళీ ఈవినింగ్ రథంలావుతుంది తరుగదంీ ఊరె్గింపు ఉంటది రథం లాగడం ఉంటది ఇవన్నీ కూడా ఉంటాయి మా సైడ్ గుడిద దగ్గరే కాబట్టి కొంచెం మేము కూడా చూస్తాము వెళ్తాముకు అదే వేరే చూటున్నాను అీ రాత్రి పూటంటే కష్టం అవుతుంది
ఆ రథం ఊర అంతా తిప్పుతారా
ఆ తిప్పుతామండి
ఉ అంతాఊ ఇడు మొత్తం సెలబ్రేట్ చేస్తుకుంటారు అందరు కలిస్తే హ్మ్మ్ మన తెలుగు పండుగ అంటిే అనే బెస్ట్ అండి
అవునండి నిజంగా
ముస్లిమ్స్ అంటే వాళ్ళంట కఠన దీక్షలు రంజాన్ కి
అలానేం కాదు కాగాని వాళ్ళు కూడా బానే చెప్పుకుంటారు
బాగా చెంట అాల రూల్స్ కఠినంగా
మనకి కూడా సేమ్ ఆల్మోస్ట్ రూల్స్ లేకుండా ఏ ఫెస్టివల్ ఉండదు కదండి
అంటే మనం పాటించవచ్చు పాటించకపోచ్చది మనం కాకుంటే రంజాన్ అట్ల
అది కూడా వాళ్ళ ఇష్టమే కాకపోతే వాళ్ళు వాళ్ళ దేవుని మీద భక్తితో సో వాళ్ళు పాటిస్తారు ఎందుకంటే నా ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారు ముస్లిమ్స్ సో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అంతే
సరే థ్యాంక్ యూ అండిథంక్ యూ అ